ఫోన్ నెంబర్ హాలో
హాలో ఫ్లోజ్
ఆ బాగు క్రిష్ణా
ఆ బాగున్నాను. పూజ ఏం చేస్తున్నావ్ ఇంట్లో వాళ్లందరు ఎ ఎలా ఉన్నారు.
అందరు బాగున్నారు. భీమిత ఎలా
ఆ బాగున్నారు. పూజ్య మీ అన్న ఎట్లు ఉన్నాడు
మా అన్న కూడా బాగాఉన్నాడు. మీ అక్క ఎలా ఉంది. అవునా ఎక్కడ ఉన్నావ్ నువ్వు ఓ
నేను ఇక్కడే బెంగళూరు లో పీజీలో ఉంటున్నాను. ఫోజియ
అవునా అన్నిసార్లు ఫోజియా ఫోజియా అం నాక్ నాకు తెలుసులే నా పేరు ఫోజియా అనీ
అవునా సరే ఉహ్ ఏం చేస్తున్నారు మరి
ర్చొని ఉన్నాను ఆహ్ మళ్ళీ విళ్లేకు వచ్ వచ్చింది. వీలేక, శివాణితో మాట్లాడుతుంది.
అవున్ నా నువ్వ ఎవరితో మాట్లాడలేదా ఇంకా ఉన్నాయ నీవి.
అవును వద్దులే ఈ టాపిక్.
కే
ఇంకా లేదు చదువుకోలేదు. నువ్వు చదువ్ గున్నావా
అబ్బా నువ్వు నన్ను అడుగుతున్నావా.
ఆ నిన్నే అడుగుతున్నా చెప్పు చదువుకున్నావా లేదా.
లేదు కానీ చదువుకోవాలి. న్యూమరికల్ ఆప్టిమైజేషన్ కదా ఆ మేడం దగ్గర ఆల్రెడీ చాలాసార్ దొరికినా నేను. ఒకసారి అట్లా ఇంకోసారి ఎక్ గట్టిగా మాట్లాడుతున్నామని చెప్పి ఓక్ సరీ వచ్చి వార్నింగ్ ఇచ్చింది. అట్లా చిన్న చిన్న బిడ్లు బిట్లుగా దొరికినాయి. ఈ సారి కనీ కనిపించినారంట్ టె ఈ సాయి
అవును రేపు మార్నింగ్ అయినా ఫ్యాకల్టీ వేరే లే వచ్చేది. ఆమె ఏం రాదు
కానీ ఏమంటే ఇది ఎన్. ఎల్. పి ల్యాబ్ బ్బో న్యూమరికల్ ఆప్టిమైజేషన్ ఇక్కడ ఏమంటే ఒకవేళ ఎన్. ఎల్. పి ల్యాబ్ ఉండి. ఎన్. ఎల్. పి ఎగ్జామ్ జరుగుతుంది. అనుకో
ఆ ఆ లేదు లేదు అలా కాదు. ఇంకోటి ఏం చెప్పనా. ఇప్పుడు నార్మల్ గా మనక్ కి సి. ఏ. వన్ పెట్టినప్పుడు వేరే ఫ్యాకల్టీ వచ్చారు. సబ్జెక్ట్ వాళ్ళదైనా వేరే ఫ్యాకల్టీ వచ్చారు. ఆ పీరియడ్ కి అదే టీచర్ అయినా సరే వేరే టీచరే వచ్చారు. మనకి ఫ్యాకల్టీ అవును సో ఇప్పుడు కూడా వేరే వాళ్ళు వస్తారు అప్పుడు ఆర్ఎల్ నువ్వు ఎగ్జామ్ రాసావు ఆమె వచ్చింది అప్పుడు జిజనా వచ్చింది ఉ ఇప్పుడు కూడా వేరే వాళ్ళు వస్తారు మోస్ట్లీ
కానీ ఇప్పుడు ఆప్ ఆ క్యూస్షన్ పరంగా చూసుకుంటే ఎన్ఎల్పీకి ఆ న్యూమరికల్ ఆప్టమైజేషన్ ఆమె వేరే వేరే సబ్జెక్ట్స్ కదా ఆమెవి
అవును కానీ ఆమె వస్తుంది తెలిదు చూడాలి మరి
అదే భయం కాబట్టే ముందే చదు
ఏముంది లే ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేసేసుకో మున్ మూడే త్రీ టేప్స్ అంతే ప్రాబ్లమ్స్
అంతేలే ఉన్నాయి డు
ఆ కేకేటి స్కిప్ చేసేసి న్యూటన్స్ డే అది అంటే ఆ మూడు స్తారనుకుంటా మూడు లో రెండు రాయాలి
ఆ అ రెండు నేర్చుకున్నా ఇంకా అదుకే కేటినే అది కొంచెం కన్ఫ్యూషన్ గా ఉం దే
అవును ఉమ్ ఇవి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే చాలు
అవును ఇంకేమి ఆ మీరందరు కొంచెం చదువుకుంటారా ఇప్పుడు
ఎవరెవరు
నువ్వు విలేక భారతి కూర్చొం చదువు కుంటారా ఇప్పుడు అంటునా ఉమ్ అంటే కలిసిపోడం వరకేనా కలిసిపోత్ తారు మళ్ళ అక్కడంతా సపరేట్ సపరేటా
అవును వస్తే విలేక వస్తుంది నా రూమ్ కి చదువుకోవడానికి భారతి భారతి భార్తీ కథె వేరు రూటే వేరు ఈ మధ్య అక్క పొద్దు నే కూడా మాతో రావట్లే రెండు రోజులు ఇంకా
ఎవరితో వెలుతుంది ఒకటె వస్తుందా
లేదు వాడుతోనే వస్తుంది అనుకుంటా
ఓ మాయ్ గాడ్ చెప్పిన కదా నేను భారతి కి చెప్పిన భార్ నువ్వు చాలా మారిపోయినవ్ భారతి వచ్చినపు
నువ్వు నువ్వు చెప్పేది కాదు నేను ఎన్ని చెప్ప పిండ అనుకున్నవ్ నన్న అడుగు భారతి ఎంత మారి అని చెప్తా నేను పింటూ పిన్ ప్రతీది చేంజ్ రా ప్రతీది చేంజ్ అంటే కోవ గాదు బాధ అవతుంది లోపలి ఇంకా
ఉ నిజమే నేను గూడా అడిగినా నువ్వేమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా నీకేమన్నా ఇబ్బందిగా ఉంది దా అని అంటే కష్టంగా ఉంది కానీ ఏం చేద్దాం ఉ అని గమ్మన అయిపోతాంది పాపం అంటే ఇట్లా రిస్ట్రిక్ట్ అంత ముందు చాలా ఫ్రెండ్స్ సో బ బయటి పోవడము అవంతా బాగా జరుగుతా ఉంది కదా అసలు మన గ్రాంగ్ లో మంచి తిరిగి ఫ్రెండ్స్
అవును అవును కాలేజ్ మొత్తం ఫ్రెండ్స్ ఆ పాపకి
ఇప్పుడు అట్లా లేదు గదా ఎవరైనా హాయ్ చెప్పాలంటే కూడా ఆలోచిస్తున్నారు
ఉ
ఇది అదంటే ఏమని కష్టంగా లేదా అ ఏ ఉంది ఫస్ట్ కొంచెం అట్ల ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఏం లేదు ఇంకా అడ్జస్ట్ అవుతున్నా నేను గూడా అని చెప్పి
ఊహు
చానా మారిపోయింది ఎక్కువ ఎక్కువ మాట్లాడదు ఎక్కువ ఉండదు
నాకేం అనిపి తుందెల్సా ఉన్నట్టుండి ఇప్పుడు నార్మలీ ఈవినింగ్ టైమ్ మాతో రాదు అది అలవాటు అయిపోయిందిలే మాకు ఇప్పుడు మార్నింగ్ అన్నా వ వచ్చేది ఇప్పుడు రెండు రోజులు నింకా మార్నింగ్ కూడా రావట్లేదు కదా నేనేం అనుకుం ఇటు డా వాడేమన్నా. చెప్తున్నాడేమో మాతో కూడా మాట్లాదేద్దు ఎక్కువ, మాత కూడా తిరగొద్దు, మాత కూడా దూరం పెట్టు అని చెప్తున్నాడేమో, అందుకే పిల్ల మమ్మల్ని ఎక్కువ దూరం పెడుతుంది, అలా అంత ఫీలింగ్ వొస్తుంది, అది నిజమో. కాదొ. తెలీదు కానీ, మేం ఓవర్ థింక్, మేం ఓవర్ థింక్ చేస్. స్తున్నాం అట్లా.
ఉమ్ అంతే.
ఏమో తిన్. చేసి చేసి చేసి అట్ల అంతా, ఎళ్ళిపోతుంది తింకింగ్. మేమేమన్నా బ్యాడ్. అట్లా మేమేమన్నా బ్యాడ్ అని వాడికి ఏమైన్నా వాడి దృష్టిలో మేము ఏమన్నా బ్యాడ్ ఉన్నామా అట్లా.
ఏమో మరి ఎక్కువ ఎక్కువ పోస్. ఇనటేసి ఉన్నా కూడా అమ్మాయి లు తిరిగిన కూడా నచ్చదు కొంతమందికి.
మరీ అంత నా, మా నితిన్ కూడా అంత లేదురా నితిన్ పొస్.
అంటే పోసేసి ఉండాల, అబ్బాయిల విషయంలోకి, వచ్చేసరికి వొస్.
ఆ అమ్మాయిలు అంటే, అది వాళ్ళ ఇష్టం, వాళ్. లేల ఉన్నాండ ఇప్పుడు భారతి చెప్తున్నా వాడికి పోయి అబ్బాయిలతో తిరగద్దని.
ఆ అంటే అ అప్ప ఆన్. అది ఆ అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడ అంట కదా అందుకు. ఆ నేను కూడా ఇప్. ఇట్లా ఉండాల, కదా అని.
ఉమ్. అవును మా అబ్బాయిలతో మాట్లాడదంట. మాతో ఎందుకు మాట్లాడదురా అది. అంటే అ బాధా, అంటే మాట్లాడద అంటే కంప్లీట్లీ చెయ్ అవాడ్ చేయ్యదు.
నార్మల్ గా మాట్లాదమం. నా మాతో కూడా అదే కదా, అంటే మాట్లాడుతుంది, బానే మాట్లాడుతుంది, నవ్వు.
ఆ కానీ, అవును, అదేమో ఇదేమో దూరం అయినట్టు, దూరం అయిపోయినట్టు.
ఆ ఫీలింగ్ వస్తాంది, ఆ మొన్న ఒకసారి. నేను మధు, ఇమిటేట్ చేస్తా, ఉన్నమ్ భారతి ని. భారత్, సడన్‌గా, గమ్మున్నయ్ పోయి. న ఇమిటేట్ చేస్తే, నాకు నచ్చదు, అనింది. ఉమా త్రీ ఇయర్స్ అయంది మాకు ఎప్పుడు చెప్పలేదు ఇమీడిట్ చేస్తే. చెదరని. అంటే ఏమో నాకు నచ్చట్లేదు అనింది అంతే మధు వచ్చి చూడు వచ్చిన వెంటనే మారి పెంది కావ్య ఎప్పుడు లేంది లంటంది
ఉమ్ అందే కొంత మంది లైఫ్ లో కోస్ తే కొన్ని చేంజ్ అయితై అలానే
నా కనీ పక్కనోళ్ల ఇష్టాలకు కూడా కొంచెం వాల్యూ ఇవ్వాల కదా ఉమ్
అయినా వాడు చాలా పోసేసివురా బాబు అస్సలు ఎక్కువనే పోసేసివ్
ఎక్కు మాట్లాడితే భారతి నే ఎక్కి తొక్కాలచ్చే
నేను అదే చెప్పా నేను అదే చెప్పామన్న ఏం ఎక్కువ మాట్లాడితే చె ప్పు నువ్వు చూపెట్టు నేను సీనియర్ నా మాట నువ్వు ఇన్రా నీ మాట ఏంట్రా నేను ఇనేది అని చే ప్రాణ
నిజమే కదా
చెప్తాను రా చదువుకునేటప్పుడు అనింది
చదువుకోని ఇడ ప్పుడ కాదు
నేను నార్మల్ టైమ్ లో కూడా చెప్పరా అంట బా నాకైతే ఎంత బాధ అనిపిస్తు నాకెంత బాధ అయితది తెలుసా ఆమె చదువుకొని వాడికి చదువుకొని వాడికి చొప్పించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అమ్మా వాడిది నేర్చు ఈ పిల్లది నేర్చుకోవాలా మళ్ళీ పర్ఫెక్ట్ గా మార్క్ ర్క్స్ కూడా వస్తయి అది ఎట్లా మేనేజ్ చేస్ తుందిర అంతి సూపర్ వుమెన్ భారతి స
మొన్నెప్పుడు అసలు అడిగితే స్టార్ట్ చేసావా అని అడిగితే లేదు ఇప్పుడు స్టార్ట్ చేలా అనింది ఇప్పడి వరకు ఏం చేస్తాన్నావు భారతి నిజం చెప్పు అంటే నేను టీచ్ చేస్తా ఉన్నా అనింది అంటే భారతి మనమందలం నలభై ఎనిమిది సబ్జెక్ట్ చదువు తే భారతి ఎనభై రెండు సబ్జెక్టులు చదువుతుంది అది కూడా రొండు రొండు సార్లు చదువుతుంది ఆ పాపం అనిపిచేది
ఇగే
చూడు ఆ నిజమే ఇంటర్వ్యూ కూడా వాస్ అసలు రామ్మ రాని మొక్కు తీసుకుంటారు
ఆ
అంతే
ఉనే ఎఫర్ట్స్ పెడుతుంది
అవునవును
ఉ
ఎఫర్ట్స్ పెడతంది గాని ఏమో అ అ వైపు నుంచి కొంచెంమన లీనియన్స్ వస్తే పాపం భారతి కూడా బాగుంటది అని సరే నా కేమో భారతీ ఇరవైనాలుగు గంటలు శాడ్ గా ఉన్నట్టు లేకపోతే భారతి డిప్రెషన్ లో ఉందా లేకపోతే భారతి లోపల ఏదైనా బాధపడతా ఉందా
నేను అదే ఫస్ట్ లో ఫస్ట్ లో నేను అడిగా డైరెక్ట గ ఏమైనా ఉందా బాత ఏమైనా బాదున్నాన్
ఆ
కావ్య నువ్వు కావ్య కాదుండు ఉ చేప్ర
హుమ్ నాకు అట్లే అనిపిస్తుంది అన్నమాట అడిగితే ఏమంది
ఆ ఏమనలే లేదు రా అంత బాగుంది రా అనింది
హుమ్ అడిగితే నిద్ర సరిపోవడం లేదు రా అంటుంది
ఒక రోజు ఏమైందంటే ఇలా ఆ పిల్ల బర్త్డే రోజు బర్త్డే చేసాము బర్డే చేసింది తర్వాత ఫ్యూ డేస్ కి అంటే బర్డే ఈ రోజు నైట్ అంటే ఈ రోజు నైట్ చేసాం రా నెక్స్ట్ డే ఆమె బర్డ అండి ఈ రోజు నై టువాల్వే కి బర్త్డే సెలెబ్రేట్ చేశాం చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే అయితే ఫుల్ ఆమె బర్త్డే ఉంటుంది. కదా ఆ బర్త్డే మాతోం మాట్లానే మాట్లాడలే అసలు నోట తేడిచి ఒక్క మాట మాట్లాడలేదు. తెలుసా మాతో అసలు కనిపియని కూడా కనిపియలేదు అనుకో సరే బర్త్డే రోజు కదాని బయటికి వెళ్ళపోయింది ఓకే నెక్స్ట్ డే ఉంటుంది కదా దా నెక్స్ట్ డేట్ టూ టూ త్రీ డేస్ అప్పుడే హసలే బటిచ్కోట్ల మమ్మల్ని అస్సలు అంటే అసలు మేమి ఇచ్చిన గిఫ్ట్ చేసుకోలేదు మే ఇంతవరకు చేసుకోలేదు అనుకో మేము ఇచ్చిన గిఫ్ట్స్ ఆ ఏస్ కోట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లే మళ్ళీ ఒక ఫ్యూ డేస్ తర్వాత ఏదో ఒక రోజు ఇట్లా దొరికింది నాకు అ పిల్లా న్ అడిగే స్ సా అంటే నాకు హెల్త్ బాలేదురా అంటే వామిటింగ్ సెన్సయేషను బాడీ పెయిన్స్ అదంతా ఉంది అందుకే నేను డల్గా ఉన్నా అందుకే మాట్లాడట్లేదురా నిద్దర్ సరిపోలేదు నిేన్న ఫుల్ గా బా పడుకున్నాను తర్వాత, అప్పుడు ఇంకా ఇంకా బాగుందిరా అందుకే యాక్టివ్గా ఉన్నా ఈ రోజు అది ఇది అనింది అవునా సరేలే అన్నా ఆమె నిద్దర్ కూడ నిద్ర పోవట్లేదు అనిపిస్తుంది
అవును ఏదో టూ త్రీ వర్ కు మాట్లాడాలంట కదా ఆ ముందు భారతీ ఎట్లయితే కరెక్ట్ గా పది కి పడుకొనేస్తుంది పొద్దున తెల్లార్జామున్ లే చేస్తుంది ముందు నాక్ కు నిద్ర అంటే బాగా నే నెన్ నిద్ర నీ ఎప్పుడు అవాయిడ్ చేయన్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా నేను నిద్రపోతాను కానీ ఇప్పుడేమో మాట్లాడాలా ఏ ఒటి మాట్లాడేది ఒకడు మాట్లాడు అంటాడు ఇంక నేను మాట్లాడాల్సి వస్తది నా కేమో నిద్దర్ సరిపోట్లేదు అది చెప్తే ర్ అర్థం కాదు అని
ఓ కట్ జేసీ చేరా టెన్ అయిన్ టెన్ మినిట్స్ అయింది
ఆ సరే
అ